హలో
ఆ బావున్నారా అండి.
ఆ బావున్నమండి.
మ్మ్ బావున్నాను మీరేం చేస్తున్నారు.
ఏముందండి తిన్నం కూర్చున్న.
మీరెక్కడ ఉంటున్నారండి ప్రెసెంటు.
ఆ నేను పట్నంలో ఉంటానండి.
అవునా సిటీి ఏనా అది.
ఆ సిటిల్
ఆ మీకు సిటీ కల్సార అంటే ఇష్టమా పల్లెటూరు కల్సారా
సిటీ రావాలి అనంటే సిటీ తప్పదు కానీ పల్లెటూరు అనింటే మన పేరెంట్స్ సరే కదటి అది తప్పదు పల్లెటూర్ లో ఉండాలి అది
కానీ ఫ్యూచర్స్ సెటిల్ కావాలి అని అంటే సిటీఎకదా
ఆ
పల్లెటూర్కి సిటీకిి అంతా డిఫరెన్స్ ఏంటండి
ఆ పల్లెటూరుకి సిటీకి డిఫరెన్స్ ఏంటి అంటే పల్లెటూరులో మనకి పచ్చని చెట్లు అట్లా ఇట్లా చేస్తమ్ సి సిటీలో ఏమి ఉండవు, మళ్ళీపోతే కాలుష్యం ఎక్కువ సిటీలో అదే పల్లెటూరులో అయితే కాలుష్యమ్ ఉండవు ఎక్కువ వెహికల్స్ ఉండవు పశువులాని జెస్తమ్ ఏ సి సిటీ ల అయితే ఆపశువులు కనబడవ్ పక్షిలు లు కనబడం అన్ని అంతరించిపోయినట్టు ఉంటది ఎప్రల్ టాస్క్ మూడు తొమ్భ తొమ్ది ను ఆ అండి ఆ మెడికల్ పరంగా స్టడీ పరంగా అందుబాటులో ఉంటాయి కానీ పల్లెటూరులో ఉండవు కాని పర్వలేదు పల్లెటూరులో ఉండడం బెట్టరు ఎందుకంటే కాలుష్యం ఉండదు కాబట్టి చెట్లు ఉంటాయి మంచిగా మనకి ఫ్రెష్ ఎయిర్ వస్తది ఆ అదే ఓకే
ఉమ్ పల్లెటూర్లలో వెదర్ బాగుంటుంది
మ్ అవును ఇప్పుడు ఎండాకాలం అయ్యేసరికి పల్లెటూరులో ఇంకా బానే ఎండలు కొడతా ఉంటాయి, ఈ వర్షాలు కూడా పల్లెటూరులో బాగానే పడతాయి
అవును ఇప్పుడు చెట్లు చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టిగా
మ్ అవును చెట్లా చెట్లా ద్వార వర్షాలు ఎక్కువ పడుతా ఉంటాయి కానీ ఆ ఇప్పుడు సిటీకి వచ్చేసరికి సిటీలో వర్షం పడింది అని
ఆఫీస్ కి వెళ్ళాలన్నా కొంచెం కష్టమే ఎందుకనంటే వెళ్ళబుద్ధి గాదు కానీ తప్పకుండా వెళ్లాల్సిందే మనకి లీవ్ ఇవ్వరు అదే వర్షం పడ్డది అనే చి అసలు ఆఫీస్ బంద్ చెయ్యేరు
ఉహ సిటీలో మీరు ఎమ్న్న ఇట్లా ఈ తిరుగుతారా ఈ టూరిస్ట్ ప్లేస్లని
ఈ టూరిస్ట్ అంటే నార్మల్గా ఎప్పుడో ఒకసారి టెంపుల్స్ కెళ్తాము అంత మంచి ఎక్కువ తిరగము ఎందుకంటే స్టడీ పరంగా టూర్ట్లు పార్క్ అట్లా గూడా ఏం లేదుండి ఎప్పుడో ఒకసారి మాత్రమే వెళ్దు ఇ ఏదో ఒకా చి
మ్
మీర ఎక్కడ ఉంటారు పల్లెటూరులో ఉంటారా సిటీ లో ఉంటారా
ఆమాది కొంచెం సిటీకి దగ్గర లేగానే పల్లెటూరే
ఉహు
మ్ పల్లెటూరే మంచిగా పచ్చని చెట్లు బాగానే ఉంటుంది మా ఇంటి పక్కనే ఫామ్ హౌస్ ఉంటుంది
మ్ ఆ ఫామ్ హస్ ఉంటది బాగుంటది ఇంకా
ఆ మా ఇంటి పక్కన ఇట్లా దూర వాళ్ళది గడి ఉంటది
ఓహో
అంటే త్ర మూడు ఎకరాలల్లా ఒక ఫామ్ హౌస్ అందులో అన్ని రకాల చెట్లు
అవునా పూల చెట్ల లేకపోతే ఇంకేమన్నా వేస్తారా పంట చె
లేదు జామ తోట కొబ్బరి మొత్తం మూడు ఎకరాల రౌండ్గా కొబ్బరి ఆ లోపల జామ తోట సపోట ప పయ ప్రతి ఒక్క చెట్లు
అ బాగుంటది అట్ల అయితే ఓ మా పల్లెటూరులోన అయితే మా సైడు ఇట్లా అ మొత్తం మిర్చి పత్తి మక్కజొన్న లేకపోతే పొలం ఇవి మాత్రమే వేస్తారు ఈ మిగతా అంతా ఏమి వేయ్యరు ఇంకా మా సైడ్
పండే పండే దాన్ని బట్టి వేస్తారు ఇప్పుడు నెరప నెరప ఎట్లేరు
మాసైడు విరుపకాయ బాగాస్తారు మళ్ళీపోతే మామిడి తోటలు ఉంటాయి మా సైడు ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఆ మిరుప తోటలక
ఆ
అవునుగానీ మీరు ఎట్లా అంటే నచురల్ గా ఏ పండిస్తలే ఇప్పుడు మనం కూరగాయలు పండుగలి అన్నా కానీ వాళ్ళునేచురల్ గా పండిస్తాలా ఏదో ఒక మందులు కొడుతనే ఉన్నా పండిస్త ఫాస్ట్ కావాలి మాకు దిగుబడి రావాలి అని
ఆ అట్లా ఇన్వెర్నూమెంట్ పొల్యూషన్ అవుతుంది కాకుంటే అలాగొట్టకుండి మరి పంటలు కూడా పాండవ్
సర ఆఫ్ ఫుడ్ది తినడంవల్ల వెజిటేబల్స్ అవివి కొకస్క తినడం వల్ల కూడా మనకి హెల్త్ అనేది ఖరాబ్ అవుతది కదా ఏదో ఒకటి తాగడము అనారోగ్య పల్లావడము
హ్మ్మ్
అంత తొందరగా చాలా రోజులు అసలు ఆ అందరు బ్రతకడం లేదు వాళ్ళేయ్ మందుల తిండి వల్ల
ఆ ఇప్పుడు రైతుకు దిగుబడి రావాలంటే కంపల్సరీ ఆ పంటకి రోగాలు తట్టుకునే శక్తి మందుల వల్లనే మందులు కొడితేనే పంటల్ మంచిగా పండుతాయి రైతు దిగుబడి చూసుకుంటున్నలే కానీ ఇది తినడం వల్ల తినే వాళ్ళకి హానికరం అవుతుంది
ఆ
అలా అని సేంద్రియ వేవసాయం చేయడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ రాదు
అవునవును
అట్లా వాళ్ళ ఆలోచించ లేరుగా సేంద్రియ వ్యవసాయం ఈ రోజులలో ఎవరు చేయట్లేరు
ఉమ్మ్ అవును
ఏమైనా అన్ని రసాయనాలే వాడుతున్నారు రసాయనాలు పడినా వాటికి పంట రైతు పండించిన పంటకి గుట్టి గిట్టుబాటు దార ప్రభుత్వం కల్పియట్లేదు ఈ మధ్యన ఆ మధ్య వ్యాపరులు లాభ పడుతున్నారు ఓ
అవునడి
మీ సైడ్ మక్క జోన్నవేస్తారా
ఆ మొక్కజొన్న ఏస్తారు మిర్చి చేస్తారు మళ్ళీ పోతే పత్తి కూడా పో సరే ఇంక ఇప్పుడు కొంచం కొన్ని సైడ్
పేసలు ఇట్లయ్యరా
ఆ ఏంటి అండి
పైసాలు ఆలు
పెసలు వేస్తారు
పెసలు కందులు ఇది పండించండి అని గవర్నమెంట్ చెప్తుంది గాని మన ప్లేస్లలో పండవు
అవును కొన్ని ప్లేసెస్ లో ఎళ్లా ఉంటే సయిల్ పొల్యూషన్ వల్ళ
అ
అంటే సాయిల్ టెస్ట్ చేస్తారు కదా ఆ సాయిల్ టెస్ట్ చేయడం వల్ల మనకి మంచి ఉంటేనే అప్పుడు పంట వేస్తారు హ
పంట ది ఏది ఎక్కువ దిగుబడి వస్తే అది ఏస్తారు రైతు అదే గవర్నమెంట్ చేపింగాని ఆ పంటలు వేస్తే అవి పండవు మళ్ళీ ఒకటి కోతులో బెడతా అ
అవును ఇప్పుడు కోతులు కూడా ఎక్కువ అైపోయినాయి ఎందుకంటే వీళ్ళు చెట్లు నరికేయడం అలా ఇలా కాలుష్యం వేయడం వల్ల
హ కోతులు ప రైతు పండించిన పంటను ఉంచవు రైతుకు గిట్టుబాటు ధర ఉండదు
అ
మళ్ళీ దేశానికి వెన్నుముక రైతు అంటారు
దేశానికి వెన్నుముక రైతన్న అంటారు కానీ ఇప్పుడు వాళ్ళు ఉంటానే కదా మనం తినగలుగుతాము
ఆ వెన్నముకకే ఇన్కమ్ సోర్స్ లేదు ఏం లేదు
అవును
అ ఇప్పుడు సిటీలలో ఈ ఫైవ్ స్టార్ హోటల్స్ యాభై అన్నీ ఉంటాయి కదా అట్లు వెళ్తారా మీరు
పిల్ల హోటల్స్ ఎంత ఉ ం తినడానికి ఎప్పుడో ఒకసారి వెళ్తాము రోజయితే వచ్చడి
అందులో ఎలాంటి ఐటెమ్స్ ఉంటా
అందులో ఎలాంటి ఐటెమ్స్ అంటే ఇక చికెన్ తో చేసినాయి మటన్ తో చేసినాయి అన్నీ ఉంటాయి ఇక మొత్తము ప్రాన్సాలు అట్లు ఇట్లా ఉంటాయి కానీ మనం దీని మీద ఎక్కువచ్చ చికె తంటాం సో చికెన్ బిర్యానీ మండ
ఆ
ఫుడ్ ఐటెమ్స్ తింటా ఉంటా కనకుైతది నమ్ ంట బయట ఫుడ్డు విడ ఉన్నా అ హెల్త్ ఉండదు కదా
ఆ ఇప్పుడు మనం ఇంట్లో చేసుకునేది నాచురల్ ఉంటుంది
ఉన్నదై లో వండింది మంచి ఆరోగ్యంగా పుష్ చాలా పుష్కలంగా తింటా ఉంటాం కానీ ఇగబ్ బయట ఏసింది కొంచమే తినేసి వదిలేస్తాం అందులో వాళ్ళు ఆయిల్ వోస్తారు అన్నీ ఏమో ఏమో ఏసి చేస్తారు కదా ఎప్పుడో ఒకసారి మాత్రమే ఈ హాస్టల్ లో ఉంటా బై
అవునా ఆ బిర్యానీలా మసాలాలు ఎక్కువ ఏస్తారు కదా
ఆ అవును అవును మసాలాలు ఎక్కువ ఏస్తారు ఆ మసాలా అగు
చాలా మందికి వడదు మసాలా ఘాటు
ఉ అవును అమ్ ఏ సిద్ధు ఇటు ఇయ్యి అనేసి ఏదో ఒకటి ఇగ
ఉ
ప్రాబ్లమ్స్ వస్తనే ఉంటాయి ఆ
సినిమాలకు వెళ్తారా
సినిమాలకి అంటే వెళ్ళాను నేను నేను అయితే ఇప్పటివరకి ఒక సినిమాకి కూడా వెళ్ళలే ఎందుకు అని నన్నా నచ్చదు
ఉహు ఫ్రెండ్స్ అంటారు కదా
అలా పెంచి వెళ్తారు ఇగ వాళ్ళది వాళ్ళకు ఇష్టం ఎవరిలైఫ్ వాళ్ళది గదా సో వేంచుతా
ఆ అంటే సిటీలో అన్నీ ఈ తిరుగుతర్
సిటీలో అన్ని ఉంటాయి తిరుగుతారు కానీ నేను తిరిగను ఎక్కువ ఎందుకంటే తిరగాలి అనిపించాదు ఎందుకంటే మా వీకెండ్ అని కూడా నేను వెళ్ళాను ఎందుకంటే వీకెండ్ అన్నా అంటే ఎందుకు ఆ అని అనిపిస్తది ఇప్పుడు మళ్ళీ సమ్మర్ కాబట్టి ఫుల్ ఎండలు కొడు తుంది ఆ బయటకు వెళ్లి అంతా అది అవడం కంతే లోపల రెస్ట్ తీసుకోవడం బెటర్ కదా అనిపిస్తది ఆ ఓకే అండి థ్యాంక్ యూ